హలో బాగున్నారా అం
ఆ బాగున్నా వినిపిస్తుందా
ఆ వినిపిస్తందండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఛార్జింగ్ పెట్టినా నా లాప్టాటాప్ కి ఛార్జింగ్ లేకుండే
అవునా
తినలే అండి ఫుల్ ఆకలి అవుంతుంది మా స్నేహితులు ఇంకా రాలేదు
అవునా
ఇయాలా తెలుసా అండీ నాకు గుడికి పోదామని ఫుల్ ఉండే గుడికే పోలేనండి అసలు
మీరు ఎప్పుడు గుడికి పోదాం పోదాం అంటారు కానీ పోన్ కూడా పోరు కదండి ఆ ఎప్పుడైనా అదే చెప్పుకుంటూ ఉంటారు
సాయంత్రం కూడా పోదాం అనుకున్నా అండి తల స్నానం చేసి ఆయిల్ పెట్టుకొని ఉన్న పంది లెక్క
ఉ పందె కాదండి మీరు పంది లెక్కిందండి
అవునవును మనిషినండి నేను మంచి ఆమెని నేను మంచి దాని అంత అన్ని అన్నారు తెలుసా
అవునువును వాళ్ళకి తెలీదు అనుకుంటా వాళ్ళకి తెలీదు అనుకుంటాం మీ గురించి మంచిగా ఉన్నారు
మరి నేను కాదా మరి మంచిదాన్ని కాదా అండి మరి
రెడీకయినవి
అట్లా ఎందుకన్నారండి ఒకటే సరి అ మాట
ఎందుకంటే మీరు మంచోళ్ళు కాదు కదండి అందుకే
మీరైతే చాలా మంచి వాళ్ళని విన్నానండి బయట టాక్
అవునా అండి థ్యాంక్ యూ అండి అసలు నాకు చాలా నాకు చాలా ఆనందం అవుతుంది,
మీ మీకు తెల్సా అండి! మా స్నేహితురాల్ వల్ల నాకెంత, ఎంత అంటే అసలు చెప్. కోలేనంత ఆనందం అయితుంది
ఎందుకండి
ఆమె నన్ను ఒకసారి బతికిచింది దేల్స ఒక్కోనిమిషమైతే.
ఏమైంది
అన్ అంటే పైసల్, పైసల్ అవ్సరం ఉంటే ఆమె. నాకిట్ల, ఇట్లా చదువు ఇట్లా జెయ్యి పైసలోస్తాయి. ఇట్లా చెయ్యి పైస్. సలైన వస్తాయి కొంచమైనా వస్తాయి అని చెప్పింది. నాకైతే చాలా పైసలు వచ్చినాయి తెల్సా? ఫుల్ కష్టాలల్లా మే మంచిగా సెట్ అయింది. ఫుల్ సెట్ అయింది. తెల్సా ఇయ్యాల గుడా తెల్సా అండి ఫుల్, ఫుల్ అంటే ఫుల్ తెల్.
ఏ అవునా అండి తలుచుకున్నారా మరి ఎప్పు ఎప్పుడైనా కలిసారండి ఆమెని
కల్వలేదంటీ ఆ, ఆ మన్ అంటే చాలా మంచిది కానీ కల్వలి గానీ కల్వట్లేను. కలిసినప్పుడేమో ఉండు, ఉండు అంటది అందుకే ఉండక్పోను. కల్వాక టూ, త్రీ డేస్ అయితుందండి. కల్వాక టూ త్రీ డేస్ అయ్యింది
మ్ ఇంకేం చేస్తున్నారు
ఏం లేదూ చాయ్ దాగాలి గానీ చాయ్ కూడా పో బుద్ధి అయితలేదండి.
ఎందుకండి చాయ్ అంటే మీకు చాలా ఇష్టం కదండి
చాలా కాదండి ప్రాణం అన్నం లేకుండైన ఉంటగానీ చాయ్ కావాలి
హా చల్లగా చేస్తారు చెప్తారా
మీక్ జెప్పాలా చాయ్ ఎట్లా జెయాల . చాయ్ నాక్ చాలా ఇష్టం అనమాట పా. ఫస్ట్ పాలు మనం ఒక గిన్నెలో పాలు పోసుకోవాలి చాపాత్తా అయితే ఏ ఎంత ఎస్తే అంత మంచి టేస్ట్ వస్తదండి, హోటలల్లయితే ఫుల్లు. చాపత్తా ఎత్తరు నేను కూడా అట్లనేస్తాన్నమాట
అవునా అండి నీను నీనోక్కసారి తాగాండి మీరు పెట్టింది అస్సల్ నీల్ నీలోఫర్. చాయ్ ఉంటది గదండి కా ఫేమస్ దది
ఆ మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన నీలోఫర్ ఛాయ్ షాప్ ని పెట్ ట్టొచ్చు రీ మీరు రీప్లేస్ చేయొచ్చు అని అన్నాడు, తెల్సా నన్ను అంత బాగా చేసింనంట ఒక రోజు నైట్లో. ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు
అవునా అండి మాప్ ఒకసారి మీరు చేసినప్పుడు మా ఫ్రెండ్ అయితే తాగన్ కూడా తాగలేదు తెల్సా అండి మీకో విషయం.
ఎందుకంటే వాళ్ళు కొంచెం చాయ్ అలవాటులేదనుకుంట మీక్ చాయ్ అలవాటు ఉన్నోళ్లు మా. త్రం తాగితే అసల్ మళ్ళా మర్చిపోరండి నన్న అయితే నేన్ మంచిగా చేస్ స్తా కానీ నేన్ మంచిగా చేస్తా అండి మా స్నేహితులకది టేస్ట్ తెల్ అంటే వాళ్. నువ్ మంచిగా తాగలేక్కడ అని అర్థమయింది నాకు ఛాయ్ రుచి తెల్వదాల్లకి నాక్ తెలుసు కాబ మంచిగా అంది మీ ఇంట్లో వాళ్ళందరికి నచ్చుతాది మళ్ళీ నాకు నచ్చుతాది మా చుట్టాలందరికి నచ్చుతాది మళ్ళా వాళ్ళకు ఎందుకు నచ్చదో అర్థం కాదండి అసలు
అంటే వాళ్ళకి టేస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చదు మీరు మీ అందరి టేస్ట్ తెలియదు కావచ్చు ఎన్ని
ఆ మాకేమో టేస్ట్ తెలవదా అండి
అనిపిస్తుందని నాకు
టెస్ట్ తెలవందే చాయ్ పెడతామా అండి మేము ఏమన్నా చిన్నప్పటి నుంచి పెడతన్న నేనయితే చాయ్ అసల్ తెలుసా చాయ్ పెట్టకుండా మా ఇంట్లో రెండు పూటల గడవనే గడవదు పొదున్న నైట్
అవునా ఇట్లాయి మీరు పొద్దుగల సాయంత్రం చాయ్ తాగితే మీ మీ ఇంట్లో ఉన్న చపత్త అంతా నెల ఆ వారం రోజులకే ఒడ్చ్
మిము తెలుసా మీ ఇద్దర్ మా మమ్మీ అయితే అమ్మ అనేది ఊక నువ్వు వచ్చినావంటే చాపత్త అయిపోతాది చెక్క చెక్కెర డబ్బా అయిపోతాది మా నీ అసలు నువ్వు రాకే అని అంటది ఒక రోజు అయితే నూనె కూడా ఖరాబ్ చేసినా నూనె వస్తువులు అన్నిటిలలో నూనె నూనె నూనె వేస్తుండే అనమాట ఎక్కువ ఎక్కువ
ఉన్యా ఆ
చాయ్ లో నూనె కాదండి అంటే అన్నం తాలింపులలో అయినమ్ పులిహోరలా ఇంకా ఎల్లిపాయ కారంలా అట్లా అన్నిట్లలా వంట వంటల అల్లా
కొంచెం కొంచెం నూనె పోసుకోవాలండి
కానీ నాకేమో నూనె ఎక్కువ ఉంటేనే కర్రీ మంచిగా ఉంటందానమాట మా పెద్దమ్మ చెప్పింది చిన్నప్పుడు ఇంక అప్పటి నుంచి కొంచెం నూనె ఎక్కువనే పోస్తా కాని తక్కువ అయితే పొయ్యాను
నూనె ఎక్కువ పోస్తే హెల్త్ కారాబ్ అయితాది కదా అండి
హెల్త్ కరాబ్ అయినా కూడా టేస్ట్ మంచిగా ఉండాల కదండి తినాలంటే తినేటట్టు ఉండాలి గాని అది మళ్ళా తినకుండా ఉంటే ఏం లాభం అది ఎంత చేసుకున్నా కూడా నూనె తక్కవ పోసి చేసినా
అ
నేను వచ్చిండంటే రెండు మూడు నూనె ప్యాకెట్లు కారాబ్ చేస్తా అ నూనె ప్యాకెట్లు కారాబ్ అయిపోతా అయిపోతాయ అని అంటుంది మా అమ్మ ఇంకా ఈ చపత చక్కెర అయిపో చేస్తున్నా నువ్ చాయ్ పెడతావేమో గాని ముగ్గురికి చాయ్ అయితే ఆరుగురికి పెట్టినంత పెడిత అనమాట అంత పోస్ అంత అయిపోతుంది అయిపోతుంది అంటుంది మా మమ్మీ
అవునా అండి అట్లా అయితే మీ మమ్మీ నిన్ను తిట్టదా మరి
తిడుతాది కానీ ఏం చెస్తామండి మా మమ్మీ తిడితే నాకు ఏడుపు రాదండి మా నాన్న తిడితే మాత్రం చిన్న మాట అన్న కూడా ఇక ఎక్కడ లేని ఏడుపుంతా బయటకు వస్తాద అండి
ఎందుకండి మీ నాన్న అంటే అంత ఇష్టమా మీకు
ఏమో అండి అసలు నాకు గీ మధ్య అయితే మా అమ్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం అయితుంది ఎందుకో నాకు కూడా తెలు స్తాలేదు నాన్న అంటే ఫుల్ ఫుల్ ప్రాణం అసలు నాన్నంటే ఇంకా చెప్పలేము అంత ఇష్టం అంటే ఈ మధ్య ఇంకా మా మమ్మీ మీద ఎక్కువ వస్తుందండి గుంజుతుంది ఎక్కువ ప్రేమ అంతా అంటే పెద్దగైతున్నాం కదండి.
ఉ అవునండి పెద్దగైతున్నారు మీరు
అందుకే రియాలిటీ అర్థమైతుంది
అవునా
మీకు ఎవరంటే ఇష్టం అండి ఎక్కువ
నాకు మా ఫ్రెండ్ ఉంటదండి ఆ మా ఫ్రెండ్ ఉంటదండి ఆమె విన్ని చాలా ఇష్టమండి మా అమ్మ నాన్నకంటే ఎక్కువ ఇష్టమండి.
ఎందుకండీ ఆమె ఏం చేసిందండి మీకు
ఏం చెయలేదండి ఆమె పెట్టే చాయ్ అంటే నాక్ ఇంకెక్కువ ఇష్టం అండి అందుకే
ఏముంది
చ్ ఆమె పెడతాదండీ చాయి సూప్ పర్ పెడుతాది ఆ చాయ్ కోసమే మా అమ్మ నాన్నకంటే ఎక్కువ ఇష్టమండి ఆమె నాకు. అవునండి నాకు కూడా చాయ్ అంటే పుల్ ఇష్టం అండి.
అవునా చాయ్ తాగాలనిపిస్తున్నాండి ఒక ఇరవై రూపాయలు కొట్టొచ్చు కదండి మీరు నాకు అలా.
ఆ కొడతానులేండి
ఉ మరి నేను తెచ్చి పెట్టాలా మీకు మీకు నేను తెచ్చి పె ట్టాలా చాయ్
ఆ పెట్టండి
మీకంటే ఎక్కువనా అండి
ఆ పెట్టండి మరి
మీరు రేపు ఇంటికి పోతారు కదా రేపు ఇంటికి పోయినాక కదా తాగండి ఏముందల్లా.
అంతే అంట్రా
అంతేగా మరి
ఓకే అండి
నేను తెలుసా అండి అసలు ఎంత అసలు చాతనే అయితలేదండి నాకు.
ఎందుకండి
మాట్లాడి మాట్లాడి నాకు గొంతే నొప్పి చేస్తుందండి.
ఏం చేసిన నేను నాతో మాట్లాడినందుకు మీకు గొంత నొప్పి లేస్తాందా.
ఆ అవునండి అసలు మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు
నినేమ్ చేసినా అండి
ఏం చేయలేదన్న ప్రాజెక్ట్ చేసి వచ్చుతారండి కొంచెం మీకైతే మీమ్ సహాయం చే మీరు మీకైతే నేను కొంచమైనా సహాయం చేయాలి మీరయితే నాకు చెయ్యరు కదండి అసలు.
అసలు మీరు నాకేం సహాయం చేసిరండి నినేమ్ సహాయం చేయ్యలే మీకు. చెప్పండి
నాకేం చేయలేదు నీన్ మీకేమ్ చేసినో నాకు తెల్వదు విస్టు.
ఉ చెప్పండి మీరు ఏం చేసారో నాకు చెప్పండి నేను వింటాను.
నాకు ఆ లిస్ట్ తెవదండి
ఓ లిస్టే చేసిరా మీరు నాకు
అవునండి
ఆ
అవును వాందే
వెరీ గుడ్ అండి
అవునండి మీరు మామిడికాయలు తేవచ్చు కదా మీ ఇంటిక నుంచి ఈ సారి పోయినప్పుడు
మా ఇంటి దగ్గర మామిడికాయలు లేవ్వండి
సరే అండి మామిడికాయలు ఒద్దుగాని చికెన్ పచ్చడి చేయ్యండి ఇంక అప్పుడు ముొక్కు తీర్చుకొని ఇంకా దేవుడి వెేట్కున్న న
చికెన్ పచ్చడి కూడా మా మమ్మీ చేస్తదో చెయ్యేదో తెలియదండి
ఎందుకండి నేను పైసలులిత అండి ఒక నాలుగు వందలు
అయితే మీరు పైసలు పెట్టుకొని బయటే తీసుకోచ్చు కదండి ఆ పైసలు నాకు ఇచ్చే బదులు
ఆ కానీ మీ అమ్మ టేస్ట్ రాదు కద
ఆమ్ మా అమ్మ చేసిన వన్ అంత బాగుంటుందా అండి
అవునండి పెరుగు పచ్చడి ఆంటి కంటే మస్తు చేస్తుంది మీ మమ్మీ ఫేమస్ చేయచ్చు అసలు మీ మమ్మీ
అండి
ఆ తెలుసండి ఒక స్నేహితురాలు ఉంటారు ఊకే పెరుగు ఈ రాగి సంకట అంటది చికెన్ కూర అంటది పుల్స్ అంటది అన్ని అంటదండి
అవునా తకి ఇష్టమేమో అండి ఆమంటే తెలుసు అండి తెలుసు తెలుసు
సరేలెండి ఇగ
సరే అండి మరి ఉంటున్న బాయ్